హలో
హలో
ఎలా ఉన్నావు?
నేను బావున్నా నువ్వు ఎలా ఉన్నావు?
నేను కూడా బావున్నాను కానీ ఈ మధ్య కొంచెం స్ట్రెస్గా అనిపిస్తుంది.
ఎందుకు ఏమైనా ప్రాబ్లమా?
కంటే స్పెసిఫిక్ ప్రాబ్లమ్ అని చెప్పలేను కానీ స్టడీస్ ఫ్యూచర్ గురిం చి ఆలోచనలు ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కలిసి కొంచెం ప్రెషర్గా అనిపిస్తున్నాయి నాకి
నువ్వు ఇలా ఫీల్ అవ్వడం చాలా కామన్ చాలా మంది స్టూడెంట్స్ అండ్ యంగ్ అడల్ట్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు.
ఆ నిజమే కానీ కొన్నిసార్లు నాకు నా ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాదు
అందుకే ఈ రోజు మెంటల్ హెల్త్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం.
మ్ ష్యూర్ అది చాలా ఇంపార్టెంట్ టాపిక్
మరి మెంటల్ హెల్త్ అంటే ఏంటి?
అంటే మన ఎమోషనలు ఇంగా సైకలాజికల్ ఇంగా సోషల్ వెల్బియింగ్ని మెంటల్ హెల్త్ అంటార్ రు
అంటే మన థాట్స్ ఫీలింగ్స్ డెసిషన్స్ అండ్ రిలేషన్షిప్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది కదా
ఉమ్ ఎగ్జాక్ట్లీ
చాలా మంది ఫిజికల్ హెల్త్ గురించి కేర్ తీసుకుంటారు ఫీవర్ వచ్చినా డాక్టర్ దగ్గర వెళ్తారు
ఉమ్ కానీ ఎమోషనల్గా బాగలో బాగలేకపోతే ఇగ్నోర్ చేస్తారు
నిజమే ఇది టెంపరరీ అని అనుకుంటారు
ఉమ్ కానీ మన ఎమోషన్స్ ని కూడా కేర్ తీసుకోవాలి
స్టూడెంట్స్ కి స్ట్రెస్ కి కామన్ రీజన్స్ ఏంటి
ఏముంటుంది ఎగ్జామ్స్ అసైన్మెంట్స్ ప్లేస్మెంట్స్ ఇంటర్న్షిప్ పెషర్ ఇంగ ఫ్యూచర్ అండ్ సర్టైనిటీ ఇంగా ఫేమిలీ ఎక్స్ క్స్పెక్టేషన్స్ అంటాం ఇంగా ఫైనాన్షియల్ కన్సర్న్స్ ఇవన్నీ
ఉమ్ నిజమే చెప్పావ్లే
ఉమ్ కొన్నిసార్లు నేను లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతానా అని భయం వేస్తుంది
నా గుడా అలాంటి థాట్స్ వచ్చాయి
మరి ఎ అప్పుడు ఏం చేస్తావు నువ్వు
ఒక బ్రీత్ తీసుకొని నాకు టాస్క్ ని స్మాల్ స్టెప్స్ గా డివైడ్ చేసుకుం టాను
ఉమ్ అది మంచి ఐడియాలే
ఇంకా సోషల్ మీడియా వల్ల కంపారిజన్ ఎక్కువయిపోయింది కదా
అవును ఒకరు ఫారిన్ ట్రిప్ ఫొటోస్ పెడతారు ఇంకొరు జాబ్ అచీవ్మెంట్స్ షేర్ చేస్ త్తారు
అప్పుడు మన ప్రోగ్రెస్ స్లోగా అనిపిస్తుంది కదా చూసి
అవును కానీ మనం గుర్తు పెట్టుకోవాలి అందరి జర్నీ డిఫరెంట్ అని
ఎగ్జాక్ట్లీ ఇంకా కంపారిజన్ హ్యాపీనెస్ ని తగ్గిస్తుంది
ఇంగా మన ఎస్టడే వర్షన్తో కంపేర్ చేసుకుంటే బెటర్
ఉమ్ నేను అప్సెట్ గా ఉంటే కొన్ని సార్లు సైలెంట్ గా ఉంటాను
అంటే నేను మాట్లాడం ప్రిపేర్ చేస్తాను ఆ టైంలో అప్సెట్గా ఉన్నప్పుడు
ఫీలింగ్ షేర్ చేస్తే రిలీఫ్ వస్తుందా
చాలా వస్తుంది
ఎందుకంటే బర్డన్ కొంచెం తగ్గిపోతుంది కదా
ఒకరు మన మాటలు జడ్జ్మెంట్ లేకుండా వింటే చాలా సపోర్ట్ అన్ బిస్తుంది తెల్సా
ఇంకా అమ్మతో మాట్లాడడం కూడా నాకు కంఫర్ట్ ఇస్తుంది
ఉమ్ నాకు నా బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడడం ఇష్టం
చాలా మంది ప్రొడక్టివిటీ కోసం స్లీప్ ని సాక్రిఫైస్ చేస్తారు
కానీ ప్రాపర్ స్లీప్ లేకపోతే మైండ్ అలిసిపోతుందానమాట.
ఇంకా మూడ్ స్వింగ్స్ కూడా రావచ్చు.
అవును ఇంకా కాన్సన్ంట్రేషన్ తగ్గిపోతుంది.
ఎగ్జాక్ట్లీ ఇంకా హెల్తీ స్లీప్ రోటీన్ మెయింటైన్ చేయాలి.
ఉమ్ ఆహ్ అవును ఇంకా సెల్ఫ్ సెల్ఫ్ కేర్ అంటే ఎక్స్పెన్సివ్ స్పా ట్రీట్మెంట్స్ మాత్రమే. కాదు కదా.
లేదు లేదు.
ఇంకా ఒక కప్పు టీ కామ్ గా తాగడం ఫేవరెట్ సాంగ్ వినడం.
నేచర్ లో వాక్కిి వెళ్ళడ డైరీ రాయడం ఫేవరెట్ మూవీ చూడ. డాము.
హాబీస్ కి టైమ్ ఇవ్వడం.
ఉమ్ నిజమేలే.
ఉమ్ ఇంకా ట్రూ ఫ్రెండ్స్ మెంటల్ హెల్త్ లో చాలా హెల్ప్ చేస్తారు కదా.
డెఫినెట్లీ చేస్తారు.
ఉమ్. ఇంకా వాళ్ళతో నవ్వుకోవడం స్ట్రెస్ తగ్గిస్తుంది.
ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవచ్చు.
ఉమ్. ఒక సింపుల్ నేను నీతో ఉన్నా అన్న అనే మాట కూడా. స్ట్రెంత్ ఇస్తుంది మనకి.
ఉమ్ నిజమే కరెక్ట్గా చెప్పావు.
ఇంకా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ గురించి ఏమనుకుంటున్నావు.
పేరెంట్స్ మాన ఫ్యూచర్ మంచిగా ఉండాలి అని కోరుకుంటారు.
కానీ కొన్నిసార్లు ప్రెజర్ గా అనిపిస్తుంది కదా.
అప్పుడు ఓపెన్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అన్నమాట.
అంటే మన ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పాలి.
వాళ్ళకి మన స్ట్రగుల్స్ తెలుస్తాయి.
నువ్వు మిస్టేక్స్ చేస్తే ఏమనుకుంటావు.
కొన్నిసార్లు నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను.
నేను కూడా అలానే ఉండేదాన్ని.
కానీ ఇప్పుడు అర్థమైంది మిస్టేక్స్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఒక పార్ట్ అని చెప్పి.
ఉమ్ ఇంకా సెల్ఫ్ కంపసన్ చాలా ఇమ్. పోటీంగ్ కదా.
అవును ఇంకా మన ఫ్రెండ్ ని ఎలా ట్రీట్ చేస్తామో మన మీద కూడా అలానే కైండ్నెస్ చూప్. ఒప్పించాలి.
ఉమ్ చాలా బ్యూటిఫుల్ పాయింట్ అసలు.
ఇంకా డిఫికల్ట్ టైమ్స్ పర్మనెంట్ కావు.
లేదు ఎమోషన్స్ చేంజ్ అవుతాయి.
రెయిన్ తర్వాత రైన్బో వచ్చినట్టు కదా.
ఉమ్ ప్రాబ్లమ్స్ తర్వాత బెటర్ డేస్ వస్తాయి.
హోప్ ని వదలకూడదు ఎంత ఏమైపోయినా కూడా హోప్ అనేదే మది ఒక. చిన్న లాస్ట్ ఒక హ్యాపీనెస్ అన్నమాట.
ఉమ్ ఎక్జాక్ట్లీ.
ఫ్యూచర్ లో నీ ఐడియల్ లైఫ్ ఎలా ఉండాలి
అంటే పీస్ఫుల్గా ఉండాలి
కెరియర్ సక్సెస్ ఉంటుందా
ఉమ్ అవును కానీ మెంటల్ పీస్ కూడా ఉండాలి కదా
ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ ఉండాలి
ఉమ్ ఇంగ గుడ్ హెల్త్ ఉండాలి
జెన్యూన్ ఫ్రడ్షిప్ ఫ్రండ్షిప్ ఉండాలి
ఎక్జాక్ట్లీ
ఒక ప్రామిస్ చేద్దామా
ఏంటి
మనం ఓవర్ వెెల్మ్ అయినప్పుడు సైలెంట్ గా సఫర్ అవ్వకూడదు
ఉమ్ అవును ఇంగా ట్రస్టెడ్ వాళ్ళతో మాట్లాడుకుందాం
రెస్ట్ తీసుకుందాము
ఇంగా మన హెల్త్ ని ప్రయారిటీగా పెట్టుకో పెట్టుకుందాం
స్మాల్ అచీవ్మెంట్ సెలబ్రేట్ చేసుకుందాం
అండ్ మన మీద నమ్మకం వదులుకుందాం
ఉమ్ ప్రామిస్
ఉమ్ ప్రామిస్
మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడం వల్ల నీకొక క్లారిటీ వచ్చింది నాకొక క్లారిటీ వచ్చింది
నాకు గుడా స్ట్రాంగ్ గా ఉండడం అంటే ఎమోషన్స్ హైడ్ చేయడం కాదు అని అర్థమయింది ఈ కాన్వర్సేషన్ మాట్లాడిన్ తర్వాత
నిజమేలే ఇంకా స్ట్రాంగ్ పీపుల్ కూడా సపోర్ట అడగవచ్చు కదా
ఉమ్ అవ్నూ రెస్ట్ తీసుకోవచ్చు
వాళ్ళు కూడా ఎప్పుడైనా ఏడవచ్చు
ఉమ్ ఇంగా కొన్ని మూమెంట్స్ లో అయితే నవ్వచ్చు కూడా
ఇంగా ఒకరిని ఒకరు హెల్ప్ కూడా అడగవచ్చు అది ఒక వాళ్ళ వీక్నెస్ కాదు కదా
ఉమ్ అవును అదొక కరేజ్
ఉమ్ ఫైనల్ గా నా మెసేజ్ ఏంటంటే ఇట్స్ ఓకే టు హ్యావ్ డిఫికల్ట్ డేస్ వా మ్యాటర్స్ ఇస్ దట్ వి డోంట్ లూస్ హోప్ అండ్ కంటిన్యూ మూవింగ్ ఫార్వర్డ్ అంటే ఎన్ని కష్టాలోచ్చిన గుడా మేమ్ చిన్న హోప్ అనేది లూస్ చేయకూడదు అలానే ధైర్యంతో ముందుకు సాగాలి
చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది అసలు నీ వర్డ్స్ వింటుంటే మైండ్ ఎంత రిలాక్సింగ్ గా ఉంది తెల్సినా నాకంటూ ఒక సపోర్ట్ మోటివేషన్ ఇచ్చి అంటే మోటి టివేటెడ్ స్పీచ్ విన్నట్టు ఉంది
ఓ థ్యాంక్ యూ
ఉమ్ నేను ఏమంట అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్ జస్ట్ లైక్ యు టేక్ కేర్ ఆఫ్ యుర్ బాడీ బోత్ డిజర్వ్ లవ్ పేషన్స్ అండ్ అటెన్షన్ అంటే మనము బాడీని ఎట్లా కేర్ చేస్ నము అట్లే మన మైండ్ ని గుడా కేర్ చేసుకోవాల మైండ్ బాడీకి రెండు కావాల్ లా అంటే రెండు అంటే లవ్ కావాలా పేషెన్స్ కావాలా అటెన్షన్ కావాలా ఈ రెండిటికి అన్నీ కావాలా
అవునా ఎంత బ్యూటిఫుల్ గా చెప్పావ్ తెల్సా నువ్వయితే నిజం గదా అది మనం బా డిని ఎలా కేర్ చేస్తామో మన మైండ్ కూడా అలానే కేర్ చేయాలి ఎందుకంటే మైండ్క్ మేమేన్ త పీస్ ఇస్తామో అది కూడా మాకుంత స్వేచ్ఛ ఇస్తుంది ఆలోచిం చే స్వేచ్ఛ
ఉమ్ నా అది గుడా కొంచెం ఓపెన్ అయి ఇంగ ఏమనా ఫర్దర్ ఐడియాస్ ఏమన్నా ఇస్తుంద అన్మాట డెసిజన్ మేకింగ్ ఇట్రీబీటిల్లో చానా హెల్ప్ అయితుంది అది కూడా
ఉమ్ అవును కదా ఈ కాన్వర్జేషన్ చాలా మీనింగ్ ఫుల్ గా ఉంది కదా
ఉమ్ అవును నేనైతే చాలా ఎంజాయ్ చేశా మన ఫీలింగ్స్ గురించి మాట్లాడం ఎంత ఇంపార్టెంటొ అర్థం అయింది కాన్వర్సేషన్ అంతా మాట్లాడుకునిన్ తర్వాత చానా ఇన్స్పైరింగ్ గా ఉంది నాకైతే
ఇంకా చూసుకుంటే లైఫ్ ల హ్యాపీనెస్ అంటే పర్ఫెక్ట్ లైఫ్ ఏం కాదు
అవును ఇంపర్ఫెక్ట్ మూమెంట్స్ని కూడా యాక్సెప్టెన్స్ తో హ్యాండిల్ చేయడం
ఉమ్ గంతే మేము ఎంత బాగా హ్యాండిల్ చేసుకుంటాము మా మూమెంట్స్ మా లైఫ్ కూడా మా కంట్రోల్ లో ఉంటుంది
ఉమ్ అ అసల్ నీ స్మైల్ ని మర్చిపోకు నీ వాల్యూ ని తక్కువ అనుకోకు అండ్ నీ జర్నీని అట్లా అప్రిషియేట్ చేస్తూరా
ఉమ్ అంతే లే ఇంక ప్రతీ ఫేజ్ మేమ్ ప్రతీ దాన్ని గుర్తు పెట్టుకుంట మ కైండ్నెస్ ఇంకా వేరే వాళ్ళతో ఎలా ఉండాలి అదంతా మేము చూసుకుంటా ముందు సాగాలి
ఉమ్ సరే అయితే ఇప్పుడసైన్మెంట్ పెండింగ్ ఉంది చేసి మళ్ళీ చేస్తాను
ఆ సరే అయితే బాయ్
బాయ్